హలో ఆ చెప్పురా కట్ అయిపోయింది నాది
పిస్తాంద మీకు
ఉ వినిపిస్తుంది
ఉ తిన్నరా
తిన్ అ అదే టిఫిన్ చేశాను మార్నింగ్ లంచ్ ఇప్పుడే చే సాను అయిపోయి
లంచ్ ఇవాళ ఏంటి లంచ్
ఈ రోజు బగారా రైస్ చేశాను చికెన్ చేశాను
ఉహు
ఉ ఈరోజెం ఏం చేశావ్
మీరు ఏడే ఏ రోజు రూ మసీదుకి వెళ్తారు ఏ రోజు
నీ వాయిస్ వచ్చి
వారంలో సోమవారం మంగళవారం ఉంటది కదా ఏ రోజు మసీదు కెళ్తారు
ఈ రోజే సోం శుక్రవారం
ఆహా ప్ర ప్రతి శుక్రవారం వెళ్తారా
ఆ మేము అంటే లేడీస్ వెళ్లరు జెంట్స్ వెళ్తారు
ఆ
మేము లేడీస్ ఇంట్లోనే చదువుకుంటాం
ఉహు ఎందుకు ఫ్రైడే స్పెషల్ ఏంటిది ఆ దేవునికి ఏమన్నా
ఆ మా దాంట్లో అది ఇగ ఫ్రైడేనే చాలా ఎక్కువగా ఇగ మిగతా రోజులు చదివినా చదవకపోయినా నో ప్రాబ్లం గానీ ఫ్రైడే రోజు కంపల్సరి
ఆ మీరు జదువుకొన్నారా మరి ఇంట్లో
లేదు లేదు ఇంకా వన్ ఓ క్లాక్కి చదువుకుంట కుకింగ్ అయింది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటది అవును
అవును నేను మా చిన్నప్పుడు ఆ హాస్టల్ ఉండయి హాస్టల్లో దగ్గర కరెక్ట్ లీ వన్ అయిందంటే కతం ఆ నామజ్ స్పీకర్ ఇనపడేది మాకు అల్ ఈవ్నింగ్ ఫైవ్ కట్లా
అవునా
దేలి ఖచ్చితంగా వినిపించిది
అవును ఇప్పుడు అక్కడ లేదా మీ ఊర్లో మసీద్ లేదా
దగ్గర మసీదు లేదు కాని హాస్టల్లో లో ఉన్నప్పుడు ఉండే మేము పోయి ఉం ఈవినింగ్ గ్రౌండ్ టైమ్ లో కూడా కరెక్ట్ ఫైవ్ కట్ల వచ్చేది
ఆ
ఆ వినిపిచది
అవునా
ఈ మా విలేజ్ దగ్గర లేదు అంత ఎందుకని వాళ్ళ వాయిసు కట్ అయితంధి
ఇప్పుడు క ఇప్పుడు వస్తుందా
ఆ
ఉం అది నెట్వర్క్ ఇష్యూ కావచ్చు మేబి అ చెప్పాలి రా నువ్వే
మీరు అన్ని అన్ని అప్పాలు చేసుకుంటారా
అమ్మ వాళ్ళు చేస్తారు ఇగ మా ఫ్రెండ్స్ తీసుకొచ్చిస్తారు ఏం చేసినా పంపిస్తారన్నమాట
అంటే మామూలుగా మేమైతే దసరాకు సంక్రాంతి కి కదా అల వాట్లాంటి టైమ్ లో
ఆ అలాంటి టైప్ లో చేస్తాం అమ్మ చేస్తుది అక్కడ మా ఊరు లో మా అమ్మ చేస్తాది ప్రతి ప పండగా ఇప్పుడు సంక్రాంతికి ఏదో అప్పాలు చేస్తారు కదా పప్పుతోని దసరా కూడా చేస్తారా అవి చేస్తాం
ే సాల
ఉం చేస్తరు ఇగ మా అమ్మ వాళ్ళు కొంచెం ఊరే అంటే అంటే ఊరంటే అది అక్కడ మండల్ అది బానే ఉంటది కానీ అది మ మండల్ పెద్దనే ఉంటది మాకు అక్కడ పొలాలు అవి ఇవి ఉన్నాయి ఏమో అక్కడే ఉంటది డాడి వాళ్ళు అన్నీ చేస్తారు ఇక
అవునా
ఉం
ఇగ మీరు చెయ్యరు అన్నట్టు ఇగ
ఏ నాకు రా ఇగ అమ్మ పంపిస్తరు ఫ్రెండ్స్ తీసుకొచ్చ ఇస్తే ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మంది తీసుకొచ్చిస్తారు అవును
మీరే పని ఇష్టపడుతుద్ద ఇలా పని తింటడా
నాకు ఏమప్పాలు మురుకులు అంటే ఇష్టం
చాలా మంది అవే ఇష్ట పడతారు
ఉం అవైతే మేము బయటి నుంచి కొనుక్కొని తెచ్చుకుంటాం
ఆహా అవునా
కిలోకి ఇట్లా టూ ఫిఫ్టీ అట్లా పెట్టుకని కొనుకొని తెచ్చుకుంటాంన్నమాట ఉ
మీ దాంట్లో సారీ ఫంక్షన్ చేస్తారా
చేస్తారు చేస్తారు కాని కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు ఇక చాలా మంది మటుకు అయితే చెయ్యరు ఈ కొంతమంది ఇగ అమ్మాయి ఒకతే ఉంది అరే అమ్మాయికి చెయ్యాలి ఫంక్షన్ అని అనుకుంటే చెయొచ్చు
అంటే ఇప్పటి జనరేషన్ లో చేస్తాండ్రు కావచ్చు మీ అమ్మ వాళ్ళు అయితే చేయనట్టున్నారు కదా
చేసిండ్రు నాకు పెద్ద ఫంక్షన్ చేసారు
అవునా చేసిండ్రా
చాలా చాలా పెద్ద ఫంక్షన్ చేసారు అన్నమాట
ఉ హు అప్పుడు ఇంట్లో ఇట్ ఇంట్లో నేనా బయట ఇట్లా ఫంక్షన్
ఫంక్షన్ హాల్ తీస్తున్నారు అప్పుడే
అవును
నేను ఎన్ ఇయర్స్ టెన్ ఇయర్సే అవుతుంది కదా టెన్ లెవెన్ ఆ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ అంతే
అవునా
ఉ
మీరు గదే ఆ సారీ ఫంక్షన్ల అప్పలు పెట్టుకుంటారా లడ్డూలు
ఆ చేస్తాం అవి ఒడిరింపుతారు కదా
ఆ అదే
చట్నాలు ఒకటి లడ్డూ ఒకటి దాంట్లో ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా పెడతారు ఐదు రకాల ఫ్రూట్స్ చేస్తారు ఐదు రకాల ఏమంటారు అవి పిండి వంటకాలు చేస్తారు
ఉ కొత్త ప ఆ ఆ కొత్త బట్టలు అసలు మీరు బియ్యం పోసుకుంటారా బియ్యం అలా
అయ్యి కంపల్సరీ అది ఒడి బియ్యం పక్కా పోస్తాం మా దాంట్లో
ఆ అంటే మా అమ్మ వాళ్ళు ఉన్నది చి మా అమ్మ వాళ్ళకి లేదు అసలు దేనికి లేదు మా మా అత్తమ్మ సైడ్ ఉంది ప్రతి ఫంక్షన్ కి ఒడిబియ్యమే
అవును మా దాంట్లో మ్యారేజ్ అయినా ఒడి బియ్యం నింపుతారు
ఆ మ్యారేజ్ కి ఒడిబియ్యమే చెవులు కొట్టించిన ఓడిబియ్యమే సారీ ఫంక్షన్ ఒడిబియ్యమే ఇండ్లలకు పోతే ఒడిబియ్యమే
అవునా మా దాంట్లో అయితే శారీ ఫంక్షన్ కి ఒడి బియ్యం నింపుతారు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అమ్మ వాళ్ళు నింపుతారు ఓడి బియ్యం
ఉహు మా మ్యారేజ్ అయిన డే ఈగ ఇంటికి అటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడే నైటే నింపుతారు
అవునా అండి
మాకు అమ్మ వాళ్ళ సైడ్ లేదు ఇటు అత్తమ్మ వాళ్ళ సైడే ఉంది మొత్తం
అవునా దాంట్లో కూడా ఉంది కొన్ని ఫంక్షన్స్ నింపుతారు ఫంక్షన్ కి
ఉ హు
హమ్ ఇంకేంటి పిల్లలు ఏం చేస్తున్నారు మరి ఆడుకుంటున్నారా
బాబు పొడుకున్నాడు పాప ఆడుకుంటాంది
ఇగా లేస్తే లేస్తే ఇగ ఘయి ఘాయి నెగా ఈసారి టైం చుడండి దై
చిన్న బాబు ఏం అల్లరి ఏం చేయడు ఆడుకుంటాడు బానే మనకు కొంచెం టైం కనీ వినిపిస్తా ఆడుకుంటాడు ఈ మా పాపనే ఉరికే ఊరికిస్తది
అవునా
ఊరికే మల్లి మల్లి మల్లి ఉండాల్సివా పడుకునేదాకా
నీ వాయిసు లోపటికీ వెళ్తుంది బయటకు వస్తుంది
సిగ్నల్ ప్రాబ్లమ్ కావచ్చు
కావచ్చు మేబి వర్షం పడ్డదా
పడలే అంటే మీకూడా పడదా
ఆ ఎక్కడ వర్షంరా ఫుల్లు ఎండ కొడుతుంది
ఆమ నిన్న మాకతే ఫుల్ ఉడకపోస్తుంది ఉడుకుపో నికి తగ్గాటు కరెంటు తీసేసిండు
ఓ మస్తు అసలు నిన్నయితే డేంజర్ అసలు బైట ఇట్లా బయట అడుగు పెడితె ఆమ్మో అన్నట్టు ఉండే
మా సైడ్ ఫుల్ ఆ ఫుల్ ఎండకోటింది ఇవల్ల కూడా ఎండనే ఉంది అసల్ వనలే పడతాలేదు
అవున అసలు వానలు పడుతలే పడితే బాగుండది ఏ ఎండకి ఇట్లా స్కూల్స్ స్టార్ట్ చే పంపియాలి పిల్లలకి
ఆ అందుకనే ఫిఫ్టీన్ కి అంటే ఇవాళ స్కూల్ స్టార్ట్ అయ్యేదుంది రేప్ సెకండ్ సాటర్డే మళ్ళీ సండే అని ఫిఫ్టీన్ పెట్టిలు ఆ
ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ నుండ్ ఓకేగానీ ఇట్ల ఎండలుంటే ఎవరు పంపిస్త సారు హాఫ్ టైమ్ పెడతారు కావచ్చు
ఏమో మరి చెప్పలేగాని ఎండల అయితే బానే కొడుతున్నాయి ఈస్
ఆమ్మో డేంజర్ పిల్లలు యి ఇలా అలసిపోయి వస్తారు ఇంకా
హ్మ్ అలాస్ కూల అది కూలర్స్ ఉండేయి కదా ఓన్లీ మిడిల్ ఒక ఫ్యాన్ పెడతారా అంతే
అదే అంటున్న
క్లాస్
మా వొళ్ళది మొత్తం ఏసి హ్మ్ ఏసీ సెంటర్ అంత గ్లాస్ క్లాస్ కు ఏసిలు రెండు మూడు ఉంటాయి క్లాస్ క్లాస్ కి గాని ఏంటంటే ఎందుకు పంపడం అన్నట్టు నేనే ఆలోచిస్తున్నా
ఆహ లె మ పాపను ప్రైవేట్ లా పంపిస్తున్నాయిని ఓన్లీ ఫ్యాన్ మే ముందు సమ్మర్ కాక ముందుకే చెప్తుది మమ్మీ దమ్మలు గుడాతనై ఫ్యాన్ దగ్గర కూర్చోబెట్టమని చెప్పు టీచ్చర్కి అంటది కరంటు ఒతది అసలే వడుకోదు మా బాబాయిన వడుకుంటడు కాని పాప్ నను ఒక రోజు కరెంట్ పోయింది నైట్ అంతా కరెంటు రాలే మా బాబు వడుకున్నడు గాని మా పాప అస్సలే వడుకోవట్లే
ఏ ఇగ పిల్లలు కొంచెం చల్లగుంటే వడుకుంటారు లేకపోతే వాళ్ళు ఎందుకు పడుకుంటారు
ఊ అవునక్క అంతేగా పిల్లలు మీ పిల్లలు
మా పిల్లలు అమ్మో చల్లగుంటేనే బడుకుంటరు.
అ ఆ ఆ
అస్సలే ఉండరు ఫాన్ లేకుండ ఉండరు ఏం లేద్ చల్లగ లేకపోతే అస్ అంత అలవాటు ఇగ మరి నీకు ఏం తెలుసు ఉడకపోస్తే సతయిస్తరు. ఊ అలా
మా పిల్లలు కూడా అంతె ఇపుడు మన్నకురుకు పోత అంటే వాళ్ళు ఉడకపోతదనే ఒర్రుతరు అప్పుడు టార్చర్ అవును
ఏం పేర్ ఇంకేటిది ఇంక సరేరా మరి